చెప్.
ఆ రోజు అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ దానికన్నా వుండే ఇప్పుడేమో ఆ పాప. ఆహ్ నా పర్మిషన్ తీసుకొని వచ్చిందా నాకు చెప్పి వచ్చిందా. ఇక్కడికే కదా వస్తుంది ఇక్కడికోస్తున్నప్పుడన్నా అట్లీస్ట్ నాకు చెప్తది కదా ఇక్కడికి వస్తున్నా అని అది కూడా చెప్. చెప్పలేదు ఇడికోచ్చినాంక ఫోన్ చేసింది ఇక్కడ నేను వచ్చినాను అని. మీరేందుకు అట్లా మీరు అన్నాడో నువ్వు అన్నాడో ఏదో ఎందుకు అట్లా. చేసేసినారు అంతా నా కంట్రోల్ లో ఉంటుంది నేను చెప్పిందే చేస్తుంది అనేసి అట్లా చెప్. ఎందుకు అట్లా అనుకుంటారు అట్లా చేసే ఇట్లా సపరేట్ అయిపోయింది అది అన్నాడు.
ఎవరున్నారంట అట్లా కంట్రోల్లో ఉంటుందని.
ఏమో మరి. ఆ రోజు అట్లా వచ్చింది టాపిక్ అంతే. మళ్ళా దాని తర్వాత నీ టాపిక్ వచ్చింది. అట్లా చెప్పింటే. అట్లా నీ గురించి చెప్పినాడు.
ఉమ్.
వాడైతే మొత్తానికి చానా ఎఫర్ట్స్ పెడుతున్నాడువే జాబ్ తెచ్చుకోవడానికి చానా. కోర్సెస్ ట్రై చేస్తున్నాడు. చాలా ఇంటర్న్షిప్ కి అప్లై చేస్తున్నాడు మళ్ళీ లాస్ట్ కి ఇప్పుడు ఇంటర్న్షిప్ లు అప్లై చేసి ఏం లాభం. నాకు జాబ్ కదా ఇప్పుడు కావాలా అనేసి జాబ్స్ కన్నిటిక అప్లై చేస్తున్నాడు. వాటికి కావల్సిన స్కిల్స్ ఎట్లా ఉండాలా.
ఆహ్ తెలుసా. పొద్దుట్నుంచి ఆ ఇం చదువుతానే ఉంటాడుంట రూమ్ లో ఒక రూమ్ లో సాము వీడు ఉంటాడంట ఒక రూ. రూమ్ లో డోర్స్ లాక్ లోనే ఉంటుందంటా ఎప్పుడు ఆ రూమ్.
ఈ సామ్ ఏం చేస్తాడు వాళ్ళతో పాటు.
ఏమోనే తెలీయదు మొన్న ఎందో ఎగ్జామ్ రాస్తున్నానంటే సామ్ అంటే గవర్నమెంట్ కి సంబంధించింది ఏందో. తెలీదంట కరెక్ట్గా అయితే వీడైతే వీడైతే సపరేట్గా ఉంటాడువే. రూమ్ లో ఉంటారంటా ఎప్. ఎప్పుడు లాక్ వేసుకుంటాడంట పొద్దున్న తినేకి బయటకి వస్తాడంట మధ్యాహ్నం తినేకి బయటకి వస్తాడంట. ఇంకా సాయంత్రం తినేకి బయటకి వస్తాడంట అంతే.
ఉమ్. మనకి అంత ఉండదు తేడి కేడి.
ఆహ్ ల్యాప్టాప్ ఆన్ లోనే పెట్టుకోని ఎప్పుడు. చేస్తానే ఉంటారంటా ఏంటో ఎప్పుడు కాల్ ఆన్ లోనే ఉంటుంది.
ఉమ్.
ఆ పాపడ్ డౌట్స్ అడుగుతా ఉంటుంది వీరు చెప్పి నేర్పిస్తా ఉంటారంటా థామస్ అన్నాడు నిన్న.
హ్మ్
చెప్పం నేర్చుకున్నాను అంటారు వాళ్ళు వాళ్ళ ఇద్దరికి వస్తాది ఫస్ట్ జాబు ఎవరికి వచ్చినా రాకపోయినా అన్నాడు
హ్మ్
నేను వాళ్ళిద్దరికి వస్తుందరా మళ్ళా కుట్టికి లక్ష్మికి కూడా వస్తుంది అని చెప్పన్నా
నీకేం అంటా
నాకు అంత సీన్ లేదులే
వేయి నీ గురించి నీకు తెలియదు తడి నీకు వస్తాది
నేను ఎంతసేపోయినా క్లాస్ లోనే కుట్టి అడిగిపోయినాక నేనే ఏం చేయలేను అట్లా చెప్పిన అరవింద చదువుకుంటనే ఉంటారు ఇప్పుడు అంటే తిరుమలస్తే ఛాన్స్ వచ్చి కదా తిరుమలేేష్కి ఎంతొచ్చి త్రిషక్ గుడు అంత వచ్చు ఇప్పుడు అని చెప్పన్నాడు ఆ అంతొచ్చు కానీ ఇంకా అంటే నేర్చకునోళ్ళ కన్నా చేప్పిన వాళ్ళకే ఇంకా ఎక్కువ వస్తుంది అట్లా ఏమన్నా తిరుమలేష్కి కొంచెం కొంచెం అయి అంతే ఎన్నో వీడికి ఎనీ వచ్చో ఆ పిల్లలకు అన్న నేర్పించినాడు ఇప్పుడు కూర్చొని అని చెప్పినాడు ఆ
హ్మ్
త్రిషని అడిగితే ఏమంటుంది లక్ష్మమి వారు అడుగుతా ఉన్న అందుకే ఈరోజు పొద్దునే నేను అడిగిన గుర్తుందా ఏం చేస్తుందంటవే త్రిష రూమ్ లో కూర్చొని రోజు అనేసి
తెలీదు ఇది పెద్ద సోది మొహంది ఇది పెద్ద ఎడ్ది మొహంది
ముందు కూడా ఒకసారి అంటే చెప్పుంది అని చెప్పు అది చెప్పింది అని ఇది చెప్పించు లక్ష్మి మ సినిమాలు చూస్త కుంటా ఉంటుందంటే ఏం అడిగింటే ఎప్పుడు సినిమాలు చూస్తా ఉంటేనే ఇంకా ఎందో స్టోరీలు అవుతాందంట అదే అని చెప్పింది అనినింది ఇందాక నేను ఆ బేకరీలో కూడా అడుగున్నా అ ఏంటే ఏందో చెప్పింది నేను స్టోరీలు స్టోరీలు చదువుతా ఉంటాను సినిమాలు చూస్తా ఉంటాను అంతే అది చదువు చదువవే అనీ అన్నా నేనే అన్నా చదవావే చదవా అంటే గంటా అట్ల అంతే రోజుకి అనంది ఏం చదువుతున్నావు అంటే జావానేవే జావానే చదువుతు అంటే అంటే లాంగ్వజ్ చదువుంటున్నావా అంటే ఆ జావా లాంగ్వేజ్ చదువు తున్నాను అనింది ఇంకా న నేను తిరుమణేశ్వరి చేయ అడగలేదు ఆ పిల్లే ఇం వాడే ఆ నేను అడిగిన మే మార్చ్ న్నా వాడేం చేస్తున్నాడంట రూమ్ లో కూర్చొని అంటే వాడెందో అసలు అర్ధమే కాదు వాడెందో కూచొని చదువుకుంటా న్నాడు అనింది ఆ గ్యాప్ లో లక్ష్మి పిలిచింది వచ్చేసా ఆ
ఏ అడిగింది అల్వే సినిమాలు చూస్తుందంటే ఏం సినిమాలు చూసినావ అని అడిగితే అప్పుడు తెలుస్తుది మే
సినిమాలు కాదు ఎక్కువ స్టోరీలు చదువుతున్నా ఇరవై నాలుగు గంటలు అయ్యే చదువుతున్నాన అని ఎందొకటి చెప్పింది మీ నాకు వెబ్సైట్ ఎందో అది గుర్తుకు మర్చిపోయిన ఏందో పేరు చెప్పింది వెబ్సైట్ లో ఆయాప్ అది
మీరు మనోళ్ళ అందరు కలిస్తే ముందు ఒక అదొక ఫీల్ అదొక ఎగ్జైట్మెంట్ అదొ ఒక వైబ సాన్వి ఏ అంటే అసలు ఈ రోజు అనవసరమే కలిసినాం రా అన్నట్టు ఉండది
ఉ
నిజంగా నాకు ఇది ఎప్పుడు వచ్చింది థామస్ బర్త్డేకి అనుకుంటా థామస్ బర్త్డేకి అసలు ఎట్టున్నా ఒక్కొక్కరు
ఎట్లాందంటే అందరుూ ఎట్ల అయిపోయినారంటే ఇంకా తప్పదు కాబట్టి రావాల అన్నట్లు ఉన్నారు వాళ్ళంతా అందుకే మనకు అట్లా అనిపిస్తుంది
మొతుకుని ఎందుకువే ఎందుకువే వదిలేయచ్చ కదా అనేసి నాకు తెలుసు సిచ్యువేషన్ అట్లే ఉంటుందని ఏందో వచ్చినామ అంటే వచ్చినాం చేపచ్చినామ అంటే చేపచ్చిన
హ
నాకే తెలిసిపోతుందివి అందుకే నేను ఇసలు మొత్తుకున్న ఫోటోలు వద్దని అందుకే ఆ మెయిన్ కేే కడ్డే బిద్దా ఉన్నా వద్దు అనేది కూడా అందుకే
వాళ్ళు మా అన్నంద గారు మనం ఏం చేయలేం కుట్టి వాళ్ళు అట్లనే ఉంటే ఇ మనమేం చేస్తాను
వ అంతమంది ఉన్నా లేకపోయినా పర్లేదు వే అంటే బాగా ఒక్కరున్నా చాలు వే ఒకరు అంటే ఒకరు కాదు అందరుూ బాగుంటే చాలువే సర న సరే ఇ అయిపోయింది ఇక మహ అంటే ఎద్ో ఈ డెలగోటేస్తారు ఆరు నెలలు ఉంది అట్లా ఉండిపో పోదాం అంటారు
ఆ ఇంకా అదే అట్లనే ఉన్నారు వాళ్ళంతా అదే చెప్తున్నారు కదా ఇంకా ఆరునెలలే కదా ఇంకా ఆరు నెలలు ఏముంది అన్నట్లున్నారు వాళ్ళు అసలు అట్లా ఎట్లా ఫీల్ అయగళ్తున్నారు వాళ్ళు నాకు అర్ధంగా అట్లా ఇంకా మల్లే ఉంది అని నేను అనుకుంటా ఉంటా వాళ్ళేమో ఇంకా అన్నల్ే అంటారు
వాడు శ్రీనాథ్ వస్తస్తేని ఏంగ్ కుటికేక్ అడ్జ అదంపా అంత వస్తేనే వచ్చిందాకే కదా అంటా మళ్ళా కట్ చేసిిన వెంటనే తినేసినాం కదా ఇంక నేను పేపర్తో తుడుచుకొని అడిపెట్టిను నేను తినేంత వరకు చూసి అప్పటికి అందరుూ తినేసారులే నేనే లాస్ట్ తిద్దాను నది నేను చేయిి తుడుచుకొని పేపర్ అడి పెట్టినా పొదా మడింది అది అప్పుడేనా సర్లే సరేవే పోదాం అని చెప్పేసిన ఇంకా కొంచెం టైం స్పెండ్ చేద్దాంని పానీపూరి అలా తిందాం పావే నిన్నడితే నువ్ ఆహా వద్దు ఆ వద్దు
నీనొక్కదాన్నే ఆడ తీసి వద్దులే నేనొక్కదాన్ని ఎందుకునేసి నేను గమ్మన అయిపోయినావే నాకు తినాలని లేక కాదు
చెప్పేది నువవు వాళ్ళంతా ఈ ఆడన్నా పోతే పోని నువ్వు రావే మనం పోదామని నేను నిన్ను అట్లా దాంతో నేను అడగలేను వాళ్ళందరి ముందుర ఓ ఈ పక్క బుట్టా చూసి మూ తమ్మని పెట్టుకుంటుంది మా రూమ్మేట్స్ నేను బయటికి పోతా అని చెప్పా తుంది అదే మంచిగానే తిరుగుతంది బయట
ఊ నా కైతే యాదిలా నువ్వు నాయి పోరా
ఉ ఇప్పుడు కూడా కాలే ఇప్పుడు వచ్చింది మళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర బొయింది కిందికి దానికి ఈ ముందున్న అంటే ముందు నేను నవి యాడికి బోమే తిన్ పోతే పానీపూరి పోతాం సు సూపర్ మార్కెట్ పోతాం అంతే అంతకు మించి అడి ముందు ఇప్పుడు అది కూడా లేదు సండే లోస్తే ఎవరి పాటికి వాళ్ళు ఇంటికి పోతాం ఒకవేళ నేనున్నా కూడా ఆ పిల్ల పక్ కా ప్రతి సండే ఇంటికి పోతుంది
ఆ
ఒకవేళ ఈడి ఈవినింగ్ ఆ పిల్ల సెవెన్ కొస్తుంది కరక్ట్ గా రూమ్ కి
అంతవరకు ఏడుందిమ్మి.
కాలేజ్ లో ఏ కాలేజ్ నుంచి బయట వస్తేనే వాళ్ళు బయట తిరుగుతారువే. ఫ్రెండ్స్ తో రోజు అంతే
కుట్టి మన ఇద్దరం తిరుగుదాం ప ఇంగటినుంచి.
నేను చెప్పేది మీంకా ఉంది సో ఇప్పుడు వచ్చింది సెవెన్ కి కరెక్ట్ గా బ్యాగ్ పెట్టేసింది మళ్ళా పోయింది. ది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి
అందరూ బానే ఉన్నారంటావు మనం తప్ప. నాకు ఇంకో ఆప్షన్ లేదు నాకు ఇంకా అది.
అ దుబ్బది చూడు ఇంగ యాడికి రానని చెప్తుంది. అది కూడా బానే తిరుగుతుంది అప్పుడప్పుడు.
ఇస్ నాకు ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి గమ్మనున్నానే నేను ఇంకా అప్పుడు అంటే.
తె బెంగళూరు లో చెప్పె నువ్వు నేను గదివి యాడికి
ఆ
మీతోవోలందరికి బద్దకం.
ఎవరైనా ఉంటే తిగుతా నేను కూడా. నాకు ఇంకా ఎవ్వరు లేరు కాబట్టి గమ్మనింగారు ఏం చేయ్యాలా ఇంకా ఆప్షన్ లేదు కదా. అందుక్ గమ్మునుంట ఇంగ
అవును నేనె వీళ్ళ అడుగుతావనుకుని మర్చిపోయినా బండి ఎడిపోయిందే వీళ్ది.
ఏమ్మా ఉందనుకుంటా కదా
ఉందా.
తెలిదువే నాకు.
ఏమో డీటెల్సు తెలివు నిన్ను అడ వదిలేసినామా ఆ నుంచి మా మా అదే చార్ని వాళ్ళ పీజీ వరకు అసలు థామస్ కి నాకు ఒక్క మాటట్ ఒక్క మాట లేదువే.
వాళ్లు ఆ రోజు అదే గొడవ ఐంది చూడూ. ఆ రోజు అనున్నాడు ఆ అమ్మేద్దాం అనుకుంటున్నాను బండి అనేసి.
ఆ అవును. చెప్పినాడ అదే అమ్మేసినాడా అని డౌట్ వచ్చి అడిగిన
నేను అప్పుడే అవున్ మీరు ఉన్నన్ని రోజులు పెట్టుకో ఇంగ మళ్ళ అమ్మేసిపో అని చెప్పిన
ఉం
వీళ్ళు దినేష్ వాల్లు కోన్నారు బండి కొత్తది కొత్తది కాదు.
మొన్న నేను మీకు ఇంక బాయ్ చెప్పి నేను రూమ్కి వచ్చిన్ల సాటర్డే. అప్పుడు కనిపించినారు బండ్లు దినేష్, హరీష్.
ఉం
నాకు ఆపోజిట్గా పోతా అన్నాడు.
నేను చూస్తే గుర్తుపడుదా అంట మాట్లాడదా ఎప్పుడైనా వాడు.
ఎందా.
నీ మాట్లాడతాడా ఎప్పుడ అంటే స్మైల్ అట్లా ఏమన్నా ఇస్తాడా నన్ను చూసినప్పుడు.
ఎ అసలు ఏం ఉండదు వాళ్ళు పోతంటారు వాళ్ళు వస్తున్నారంటే అబ్బ దూరం నుండి చూస్తా వాళ్ళ వచ్చాక నేను తలదిసా అలాంటి వాళ్ళు తల తిప్పుకోనీ పోయేదే ఇదే జరుగుతుంది ప్రతి.
తెలుసు నువ్వు అగ అందుకే. తెల్సు ఎల్లి శ్రీజ తెల్సు అన్ని తెలుసు.
అప్పుడెప్పుడు ఒకసారి నువ్వు. చెప్పినావు కదా దో నా ఫ్రెండ్ దినేష్ అడుగుతా ఉంటావు కదా టీవి టీడి అని. డీలో ఏందని వాడు ముందు చెప్పినన్నాడు నువ్వు. నేను అట్ట కాదు నేని అడుగుతానా ఇంక సర్లేని అట్లే అప్పుడు నేను వాదు మాట్లలా వాడునదు మాట్లడలా హింగ అంతే
ఉహు
ఏం మాట్లాడతాంలా అని నేను గమ్ము అవుతనా
ఆవి కూడా అండి వచ్చకు వేస్తా
ఉ వీలాంతా ఫ్రెండ్స్ వేమి ద త్రిమ్లేష్ వీడు